ఆ సిస్టర్
మేము బాగున్నం అండి మీరు బాగున్నారా
ఉహ్ బావున్నామ్ ఏం జెస్తాలు
ఉహ్ ఎమ్ బట్టలు విడుతున్ బట్టలు నానబెట్టినా పిండాలి మీరేం జేస్
ఏముందండి ఏం లేదు ఖాళీనే
దా మరి
ఉ బట్టలు వింటతా అంటాళ్ళు వర్షం లేదా మీ సైడు.
వాన లేదండి. ఇప్పుడు ఎండగొడుతున్నది పొద్దున పడ్డది వాన మా దగ్గర.
ఉహుహ్ మా సైడ్ గూడా ఎండే గొడతాంది.
అవునా అవునా అది ఇప్పుడు విండేస్ స్తే గా మళ్ళా సాయంత్రం వరకు ఆరతాయి గదా లేకపోతే మళ్ళీ నైట్ అయితే మళ్ళా ఇట్లా వాన పడుతుది ఇబ్బంది అయితది ఇగా
అవును
ఈ వర్షకాల ఈ బట్టల తోట బాధ అవి అవి ఆటకపోతే ముక్క ముక్క వాసన వస్తాయి మళ్ళా.
అవునవునో
ఉహ్మ్ ఎప్పడ్ది అప్పుడు విండ్ ఏసుకుంటే ఇగా మంచిగా అర్థయ్ వాన వచ్చిన రాకపోయినా ఏం కాదు.
న్యావును
హెయా
మళ్ళా ఇసై ఇప్పుడు మంచిగా అవి గూడా ఏసుకుంటారు గదా అండి. మంచాయద్ ఇప్పుడుప్పుడే వర్ష్ తం బడతాని అంటే బంతినారు తీరొక్క చెట్లు పెట్టుకుంటారు ఇగా అందరు.
ఆ అవును ఉహ్ మీరు వెడతారా అండి చెట్లు మంచిగా
లేదండి అంతగానం ఏం బెట్టాం అదే మా ఇంటి ముందార ఒక చిన్న కుండీలా. ఒక గడ్డిగులా అవి అంటారు గా చిన్న చిన్నయ్. ఆహా అది ఎప్పుడు మా తమ్ముడు బ్యాగ్ అడివోయినప్పుడు ఈ ఎండాకాలంలో పెంటా తొల్తారు గదా
వా
పొలాలకు అయితే చిన్న పువ్వు. ఎవలదో పెంటలో పోతుంటే మా బాయ్ పక్కన పడ్డదంటా బాటలా పడితే మొంత్ తమ్ముడు దాన్ని ఇట్లా ఆడుకుంటూ ఆడుకుంటా తెచ్చి ఆడు ఉంతిగిసిరేసిడంట.
ఆ మోచ్చిందా మోలక
ఆ మొలకొచ్చి ఎక్కడ వడితే అక్కనే మొలషింది అది. అంటే మా ఎద్దులు బర్లు ఆ పువ్వుకే చిన్న పువ్వు మనం బెట్టుకుంటే కింద వడితే దాన్ని దిసుకొచ్ ఆడేచిండంట పట్టక్ కూతుల్సా వట్టుకున్నాడంట యా ఆడేసిండంట. ఇగా అది గడ్డి లెక్కి మొల్చింది. ఇగా బర్రలు గిట్లా తొక్కుంకుంటా ఓతాయి గదా. అది తొక్కినప్పుడు వాటి కాళ్ళకి అంటుకుంటది కదా కొంచెం ఆకు
ఉహ్ అంటే ఇగా ఆ పుప్పడి తోటే మొల్తాందా అండి అది మొత్తం.
ఆ మొత్తం సెట్ కొంచెం చెట్ అయితదండి ఇట్లా వెడేలుపు పారిందంట ఏక్
ఆ అదే అంటే నాగ్ దేల్సు. అంటే ఒక చిన్న మొక్క తీసుక ఓయ్ పెడితే పెరుగుతదని దెలుసుగాని ఇట్లా పువ్వు తోటే ఓర్పుతాదని. ఇప్పుడే ఇటన్నా నేను.
తోనే అయితే ఆ బర్రెలు తొక్కినాయి తొక్కి బర్రలు ఎద్దులు తొక్కి మళ్ళీ అయ్యి ఎక్కడనైతే అడిగేసినయో అక్కడ కూడా మోలిసినాయి
ఓ అవునా బానే స్ప్రెడ్ అయితంది అయితే అది
ఆ స్ట్రెడ్ అయితే నేను ఒక రరోజు బాయి ఇంగ ఎండాకాలం ఒత్తంది ఇంగ ఎండకాలం ఒత్తె వాటర్ లే కుంటే అది కంప్లీట్ గా చచ్చిపోతది
చచ్చపోయినా కానీ ఏర్లు ఉంటే మళ్ళా వానలు పడుతొత్తదా మోలక
తెల్వదండిగా ఉత్తదో రాదో మంచిగా రెడ్డుగా మంచిగా ఉన్నది కదా అని నేను గింతంత కొమ్మ పట్టుకొనోచ్చి ఇంటి దగ్గర పెట్టినా పెడితే ఇప్పుడు అది కొంచెం పెద్దగా అయింది ఇంకా మంచిగా రోజు ఏడ ఎనిమిది బోగులు అట్లా పూతంది మళ్ళీ ఇది సూర్యుడు వచ్చినప్పుడే పుత్తందండి మళ్ళ సూర్యుడు పొంగనే ఇట్లా పోతాంది ఆ ముడుచుక పోతాందింగా అమ్మా ఇది బా అంటే సూర్యునికి దీనికి ఏదో కనెక్షన్ ఉన్నట్టున్నది అంటే సన్ఫ్లవర్ సూర్యుని చుట్టూ తిరిగినట్ తటిన్నదిది
అంటే అది మొక్కలు కొంచెం సన్లైట్ కు మాత్రమే పు కావచ్చండి మరి కొన్ని మొక్కలు అట్లా కూడా ఉంటాయి కదా అంటే ఇప్పుడు తామేర పూలు ఉన్నాయి చూడండి తమర పూలయితే సన్ లైట్ ఉన్నంతా సేపే ఉంటాయి సాయంత్రం అయితే వాడిపోతాయి
ఆ అట్లనే అట్లనే ఉన్నది వీటిది కూడా కానీ మంచిగున్నాయి రెడ్ మరీ రెడ్ కాదు మరీ పింక్ కాదు ఆ రెండు కలిపితే ఏ కలర్ వస్తవో అట్లున్నాయి
గడ్డి చామంతి పూలల్ల చాలా రకాలు ఉంటాయండి అందు గడ్డి పూలల్ల చానా ఉహ్ పింక్ కలర్ వైట్ కలరు ఎయల్లో కలరు ఆరెంజ్ కలరు చాలా రంగులు ఉంటాయి అందులో
నిజంగా అవి గ్యాదర్ చేసుకొని ఇంటి దగ్గర పెట్టుకోవాలండి పెట్టు కుంటే మంచిగా ఒక డెకరేట్ టర్ లాగా షో మంచిగుంటయి ఆ మంచిగనవడతయి నిజమే దాంట్ల మీ దగ్గర ఏమన్నా పెట్టిల్లా
మేము ఉండేది సిటీలా అండి మాకు ప్లేసేలేదు ఇగ రెంటేడు దగ్గర ఎట్లా పెట్టుకుంటాంమండి మేము వాళ్ళు ఏమంటారు ఏ చెట్లు పెట్ంచినదే అంత మట్టి పడుతంది అది పడుతంది అని అంటారు రెంటేడ్ వాళ్ళు ఎంత నీట్గుగుంచిన గాని నీట్ గుంచలేదని మాట్లాడతారు
ఆ నిజమే అండి ఇంకా ఈ బంతి నారు అవి ఇవి అప్పుడు చానా పోసుకునేదండి మేము
బంతిపూలు కొంచెం తొందర పెట్టుకుంటే బతుకమ్మ పండుగకి అందుతాయి కదా మంచిగా
ఆ అవునండి అందుతాయి కానీ ఇప్పుడు పోలాల దగ్గర చెన్లా దగ్గర పెట్టట్లేమండి ఎందుకంటే
ఉ మరి ఎంద్ ఎందుకండి
గడ్డి మందు కొడతారు కదా గడ్డి మందు కొట్టినప్పుడు అవి చచ్చిపోతాయి ఇంగ
అంటే అంటే చెట్లల్లా అంటే అంటే చెలుకలో పెట్టకుంటా కొంచెం సపరేట్ ప్లేస్ల పెడితే మంచిగుంటది
ఎంత సపరేట్ పెట్టినా కూడా అక్కడ గడ్డిమోలుతది కదా గడ్డి మోలువంగ ఇట్టిట్లా కొడతాయి చచ్చిపోతాయి
ఆ కొట్టన్ చోట వెట్ వేట్టాలండి కావాలనుకుంటే పెట్టుకోవాలి వద్దులే అనుకుంటే అట్లనే వదిలేసుకోవాలి
అవు ఎంతైనా కావాలా వద్దాని ఎవరు అనుకుంటారండి కావాలా అని ఉం ఉంటది కాని దాని ఒక్క దాని వల్ల చూసుకుంటే చైన్ మొత్తం గడ్డ అవుతుది అట్లా
ఇ మీ ఇంకే ఏం పెడతారని సిరి చెడ్ చెట్లు ఇట్లా పెడతార ఏమైనా
హ్మ్ సీత జేడ చెట్లు పెడతాం అండి పోయిన సారి అయితే ఇంత లావు లావుగా మలిచి ఉండే అప్పుడు గింజలు గ్యాదర్ చేసినా గానీ ఈడబెట్టింద మర్చిపోయినా
ఆ సీత జడ పువ్వు కూడ బత్కమ్మ పండుగకు అంతే మంచిగ
హ్మ్ అవునండి అంతేే మంచిగా ఇప్పుడు పెడితే చూడాలి ఇంక ఎక్కడ ఉన్నాయో అన్ని ఎతకాలి
తొందర పెట్టుకుంటే కొంచెం తొందర అంటతాయి లేకపోతే మళ్ళీ లేట్గా ఊయనుకోవి దీపవళికి లట్ల అందుతాయ్ మళ్ళా
హ్మ్ హు
హ్మ్ మేమంత ఇట్లా మే మంత్ ఎండింగ్ లో పెట్టుకోవాలండి తొందర వస్థాయి ఇగ అక్టోబర్ వరకు బతుకమ పడుగ ఉంటుది కదా అప్పటి వరకు మంచి పూల్ అందుతాయి
కానీ మేమంతా ఎండింగ్ లో ఎవరు పెడతారండి పర్టికులర్ గా వాటికే నీళ్ళలు పెట్టాలి సర్వ్ చేయాలంటే కష్టం అయ్తది కదా
అంటే ఇప్పుడు తోటలు వేసే వాళ్ళుదే టై లో ఇస్తారు కదా అండి వాళ్ళు అట్ మరి వా కష్టపడితేనే కదా వాళ్ళు ఆ సీజన్ వరకు అందించగలుగుతారు
అంటే వాళ్ళకంటే ఇంకా వాళ్ళంటే జీవనం కోసం అర్ధం చేసుకుంటారు ఇక మన వాళ్ళ అయితే ఇక పతు గింజలు పెట్టినప్పుడే పెడతారు నార్మల్ గా ఇకా సపరేట్గా ఈ రోజు రేపట్ల ఎవరు ఆలోచిస్తాలండి ఏముంది పండుగ రోజు వంద రూపాయలు పెడితే పువులు వస్తాయి అనుకుంటాల్ ఆళ్ళు
ఓ మందు పూలు ఎక్కువ కొనుకొవచ్చు కొ దాంతంతో ట ఎక్కువ పెరుత మరి
ఉ అవును దాంతోనే పెడతా ఉన్నారు
ఇప్పుడు ఏం పూలు దొరకట్లేల్ కదండి అప్పుడైతే తంగేడు దొరికేది గునుగు పూలు ఇట్ల అన్నీ దొరికేది ఇప్పుడు దొరకట్లే ఎక్కువ
అసలు అప్పుడు ఎవరు పువ్వులు కొనుక్కున్నారంండి బతుకు బంతి పువ్వులు అసలు కొన్న వాళ్ళే లేరు మొత్తం తంగేడి పువ్వు గోనుగు పువ్వు టేక్ పువ్వు అయితే బత్తాలు బత్తాలుకు తెచ్చేది
హ్మ్ ఇటేపు ఎకువ్ ఉపయోగించది కదా కలర్స్ వేసి స్టెప్స్ ఎక్కువ అది పెడితే పెద్ద వతకమ్ అతుంది మంచిగా
అవును మళ్ళీ అప్పుడు తంగేడి పువ్ కూడా బాగా దొరిక్ దొర్కెవి ఇంకా ఇప్పుడైతే అసలు దొరకట్లేదు గాని
కానీ మళ్ళయి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు హైబ్రిడ్ కూడా వచ్చింది కదండి తంగేడి పువ్వు ఇంళ్లలో కూడా పెట్టుకుంటున్నారు అది చెట్టు
నార్మల్లీ చూద్దాం అంటేనే దొరుక్త లేదు తంగేడు అయితే అట్లా అయిపోయింది
హైబ్రిడ్ పెడతాలి చాలా చెట్ల అయినా గానీ అన్ని రకాల చెట్లు కూడా పెట్టుకుంటున్నారు కొత్త కొత్త పువ్వులు వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్ లో కూడా
హ్మ్ అయినా అబ్రిర్ వాటి కంటే కూడా ఇవే ఈ త నార్మల్ మంచిగా అండి నాటివ్ ఎందుకంటే నాటుది ఇప్పుడు పువ్వు తెంపినాం అనుకో ఒక టూ డేస్ అయినా నీళ్లు పోతే ఉండేది పువ్వు మొత్తం రాలిపోకుండా కొంచెం అన్న ఉండేది కానీ అప్డేట్ది అనుకో రేపు బతుకమంటే ఇలా నైట్ దెంపినా తెల్లారేసరికి మొత్తంళ్ళలిపోయి ఎట్లేనో అయి టాంది
అవును నార్మల్ ది ఇవి కొంచెం ఆ పువ్వు కూడా ఆ రెక్కలు పల్చగా ఉంటాయండి అదే ఒరిజినల్ తంగడి అయితే తిక్కుగా ఉంటాయి అవి మళ్ళా
ఆ మందం ఉంటాయి అవి మనం ఇట్లా వాటి మీద ఏమన్నా పేరు కూడా రాసుకోవచ్చు వర్జినల్ మన్ తంగేడు పువ్వు మీద
మళ్ళీ స్మెల్ కూడా మంచిగా వతది తంగేడి పువ్వుది
ఆ మళ్ళీ ఇంకా అప్పుడైతే కట్లాక్ష పూలు అంటారు కదా బావి దగ్గర లో
ఎల్లో అదే కాదండి వైలెట్ కలర్ లో ఉంటాయి
ఆ వైలేట్ కలర్ల బ్లూ
ఆ లక్ష పూలు తెలుసు కని అవి తెంపంగానే వాడిపోతాయి కదా అండి ఆ పువ్వులు
లక్ష కదండి బాయి దగ్గర వొ టాయి చూసినవ రెండు రెండు వస్తాయి అంటే ఇట్లా శంకు పువ్వు అంటారు ఆ అవి అయితే ఇంకా మస్తు షో కొట్టేది ఆ పర్పులు అవి పెడతనైతే ఇంకా బతుకమ్మకు మంచి కలర్ షో వచ్చేది ఇప్పుడు ఆ పువ్లులయితే లేనే లేవు అసలు ఆ చెట్టు కూడా ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు
అవునవును నేను విన్నాను ఆ చెట్టు వల్ల చాలా యూజ్ స్ ఉంటాయి అంట అంటే ఆ పువ్వులను తెం కొని వేడి నీళ్ళతో వేట్ చేసి ఆ వాటర్ తాగితే మంచిదింట ఆ
అవునండి ఈ మ ఈ మధ్యలో ఆ పువ్వుల తోట ఆయిల్ కూడా ట్రై చేస్తారు హెయిర్ ఆయిల్
ఆ చూసాను యూట్యూబ్ లో చూస్తే హెల్త్ కు మంచిదని ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుందండి ఆ పువ్వు అమ్ముతున్నారు చెట్లలను అవి
ఆ అమ్ముతున్నారు గాని కానీ అవంతా నాటి కాదండి ఇప్పుడు మనం నార్మల్గా బాయి దగ్గర చూస్తే వీటి చిన్నగానే ఉంటది కానీ పువ్వు మంచిగా ఉంటది ఇప్పుడు బయట అమ్మేది అయితే ఆ బయట అమ్మేటి అయితే వాటి ఆకు పెద్ద పెద్దగా ఉంట ఉంటాంది
ఆ
అంటే మొత్తం హైబ్రిడ్ అయిపోయినాయి
ఇప్పుడు అన్ని హైబ్రిడ్ యే వస్తన్నాయి కదండి చెట్లు గాని పండ్లు గాని అన్నీ హైబ్రైడ అంటే తక్కువ టైమ్ లో మంచిగా మనకు కాపునియ్యాలి అట్లా
ఆ అదే ఇప్పుడు ఎవరంటే ఎవరైనా సరే తక్కువ టైమ్ లో ఎక్కువ గ్రోత్ అవ్వడం ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటాల్లు కాబట్టి ఇక
ఈ
అట్లా చెత్తళ్లు
చాలా మంది ఇగ చాలా కష్టపడడం తక్కువ సుఖానికి అలవాటు పడుతున్నారు
ఉ అవునవునండి
అందువల్లనే కదా మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి
హ అవును
ఇ
సరేనండి మరి
ఆ ఓకే అండి